హలో ఆ ఏం చేతాన్నవు అక్క. గుండు ఇట్రా.
అరే.
ఏం చేతాన్నవ్ ఇనవడట్లే.
ఇనపడుతాంది.
ఆ మరి ఏం చెత్తార్రు.
ఏం చేస్తలేదు.
అన్నమ్ తిన్నరా
తిన్నం నువ్ తిన్నవా.
ఏం కూర.
మటన్ మటన్
మేక మటనా, గొడ్డు మటనా, ఏ మటన్ మీది.
మేకా
మేక మటనా, కొన్కొచ్చిర్రా, దొబ్బుకొచ్చిర్రా. దొబ్బుకొచ్చినవా. పక్కన ఎవరొ డిస్టర్బ్ అయితాంది కొంచెం పక్కకు జరగరాదు.
తిన్నం
ఉ ఆ
ఇంకా ఇంట్ల ఎవరెవరు ఉన్నారు అంటే, అందరు ఉన్నారు ఇంట్లనే.
అందరంటె.
అందరంటె అందరె.
పేర్లు చెప్పరాదు కొంచెం, పేర్లు.
ఆ
పేర్లు, ఎవరెవరు ఉన్నారొ కొంచెం పేర్లు చెప్పరాదు.
పేర్లులేదు. మమ్మీ, డాడీ. గుండూఫ అన్నా.
ఆ
చెల్ల నేను
అమ్మా మీ ఫ్యామిలీ పెద్దదే
ఆ
మీ దేవు ఆ మీది ఆ మీ కొడుకు బర్త్డే అయిపోయిందా
అయిపోయింది ఆ
మంచిగా ఎంజాయ్ చేసినట్టుందిగా
ఏం లే ఎంజాయ్
ఉమ్
బజారకి పోతావా వెళ్ళి పోరా ఎళ్లి పో బ్యాగులో ఉన్నది ఏసుకోపోరా చెట్టు
నాతోటే మాట్లాడు ఫోన్ కట్ అయిపోయిద్ది ఎందుకు అట్ల చేస్తున్నావ్
ఆ ఇంకా ఏమున్నది నిన్నటిరోజు ఆ
పని అయిపోయిందా
పని ఏం కాలేదు
పని చేయకుండా ఎటు పోతారు మరి వీళ్ళు
ఆ
పని చేయకుండా ఎటుపోతారు ఏం వేసుకుంటా అన్నారు గా ఏమో స్నాక్స్
ఎక్కడకయినా పోతాం అది మా ఇష్టమది
ఎక్జిబిషన్ పోదామా ఇయ్యాల
ఎగ్జిబిషన్ పై పైసలు ఉన్నాయా నీ దగ్గర ఆ
ఎవరి టికెట్ వాళ్ళదే
ఎవరు టికెట్ వాళ్ళదే నా పైసల్ లేవు నా దగ్గర
ఉన్
ఒకరి మీద ఒక
మీ అమ్మని అడుక్కో లేకపోతే మీరు అన్నను అడుగు మా అనవాడి కోసం ఆ ఇంత చేయరా
అదే ఏ ఇగ అక్కడికిపోయి ఏం చేసేదున్నది అక్కడికి పోయి చేసేది ఏమున్నది లేదు ఎంట్రీ ఫీస్ యాభై రూపాయలు
ఫీస్ యాభై రూపాయలు అంట అదే మీ కొడుకుని ఎక్కించి రా
ఉమ్ ఏంది ఎక్కిచ్చేదీ
ఏమో పోదాం అనుకుంటాన ఏమైద్దో తెలవదు
నన్ను తీసుకొని పోతావా
నా దగ్గరనే లేవు నేనే అడుక్కోవాలి ఇప్పుడు
మరి ఎందుకు మరిపోవుడు ఎందుకు యాభై రూపాయలు పెట్టీ
హ్యాండ్ బ్యాగ్ ఉన్నది అమ్ముతున్న మరి ఏం చేయాలి
హ్యాండ్ బ్యాగ్ అమ్మి తీసుకుపోతావా నేను చెప్పినానా వే అన్నట్టు తీసుకుపోతావా వాన్ని మళ్ళ దగ్గు జల తేల్లరినయ్ పాపం పన్నుకెమయినా అయితద ఆధార్ కార్డ్ మీన్నేనయే హలో
ఆ చెప్పు
అ తిన్నారా
తిన్నాం ఇపుడే
ఏం కూర
మద మటన్ కూర
ఆ
అ
ఆ ఉ స్నాక్స్ ఎమన్నా చేసినవా మీ కొడుకుకి
స్నాక్సు నేం చెయాలే ఏం చెయాలే
ఎందుకు చేయాల స్నాక్ వాళ్ళకి స్నాక్స్ చేయ్యరా వాడికి
స్నాక్స్లు పాస్లు
ఎటు పోతాండు ఒకటే గొలగోల జెత్తాండు
ఎక్కడికో పోతుడాట వల్ల అమ్మమ్మ తటి
అవువు అమ్మమ్మ పోయి ఏం ఎత్తా అంట ఉత్తిగా ఎత్తుకొని పోయి తఎత్తుకొని వస్తది ఏం అన కొనిస్తాడా మీ అమ్మ వాళ్ళమ్మమ్మ
ఏం కొనిస్తాడో ఏం కొనుకోచుకుంటాడో
ఏముంది ఏం లేదు అటు ఇటు దిప్పి తీసుకొని వస్తుది
మంచిగా మాట్లాడు
వాడికి ఇప్పుడు దరికింద టైమ్
పాంపరా రాదు మరి ఏడిపిత్తనవ్
అల్లె చెట్టు కనపడుతలేదు
అ
అ
ఇంకా
ఇంకా ఏం ఉన్నది ఏం లేదు
ఏముంది టైమ్ ఎంత అయిందాడ
ఆ
అడ టైం ఎంత అయితంది
టైం ఎంత అవుతాండి ఇక్కడ నాలుగ అవుతాండి ఆ
మరి మీ అమ్మ పని చేయకుండా అట్లా పోతంది ఏటో పోతాందాన్ సప్పుడోత్తంది నాకు
బ్యాంకుకు పోతదట
ఎందుకుంటా
లోన్ లోన్
ఉ ఆ ఇప్పుడేదేచ్చిరుగా మళ్ళేందుకంటా వాన్ పంపరాదే ఎందుకోర్రిత్తనవ్ ఫోన్ ల డిస్టర్బ్ అయితాంది
వనికి షార్ట్ వెయ్యాలి అంట నేనే వెయ్యాలి
ఆ ఏష్ పాంపు దెబ్బున
తిన్న పోయిండు పోతాండు
ఇంకా మళ్ళీ మర్ళీ వాళ్ళ అమ్మమ్మ ఎమన్నా కొనిఇత్తదంటన్న వాడికి మా ఇంట్లో గారేళ మిషన్ ఉంది
ఎవరి తిన్నారు మరి
మా ఇంట్లోనే ఉంది
ఉన్నాద
ఉంది ఉంది
గారే
పిండి గొని రెండు కవర్లలల్ల ఉంది మా ఇంట్ల
పిండి కూడా ఉందా
తెల్ల కవర్లేమో పిండి ఉంది అది అడగపోయినవ్
ఏమో
డబ్బల పెట్టి
నల్లొత్తందంటా మీ ఇంట్లా
ఇంగ
పోపో నల్లోంత్తందట పో నువు పో వాళ్ళకి విన్పడత లేదు నేను గట్టిగా చెప్తే వినపడదు మీ ఇంటి వరకు నేన్ జేప్తే
ఆ ఇంట్లోకి వచ్చేరటనే చెప్పు డ్రమ్ములేసి పొమ్మని చెప్పు ఆ పిల్లగ్లి
డ్రమ్ములో అట ఎయిపో పైపు డ్రమ్ములో అట ఎయిపో పెద్దగ ఉంది కద
అదే ఒక డ్రమ్లో ఏసి పొమ్మని చెప్పు
అ
నేనోత్తగా పడ్తగా ఎందుకా
ఒక రెండు నిమిషాలు ఆగు అంత లోపు డ్రమ్ములేయ్యి అరే....
మంచి చెప్తే మీ అమ్మకి అర్ధం గాట్లేదా మంచిగా పూర్తిగా చెప్పినగ ఒక డ్రమ్ము ఖాళీ చేసి అందులో ఎసిపొమ్మని చెప్పు నేను వచ్చి వాడతగన్ మళ్ళీ ఆ
అప్పట్లెక్క అనుకుంటా అప్పట్లెక్క కాదని తెల్వదు కదా
ఆ
మ్
అదేనే అంటాన్నా ఇంకా నాలుగు నిమిషాలు ఆగాలి ఇంకా నాల్ నిమిషాలు ఆగాలి ఇంకా నాల్ నిమి షాలు ఉంది
నాలుగు నిమిషాలు ఉందా మీ ఇంట్ల
ఆ చిన్న డ్రమ్ముల్నన్నా పెద్ద డ్రమ్ములన్నా ఎయ్యపోయవ పెద్ద డ్రమ్ముల నీళ్ళు ఉన్నాయిగా
నువ్వు పో నువ్ పోయి జేప్ పో చెప్తే ఇంటలేదు దొరసాని నువ్ పట్టుకుంటే మాట్లాడుకో
పోతే నళ్ళ పోని పెద్ద డ్రమ్ములేసి ఉంచుత
పో ఇంగైకో మాట్లకుందిగాని పొ
ఉమ్
మా అక్క ఫోన్ మాట్లాడిందా
మాట్లాడింది ఏం లేదు పోతే నాకు జేప్పు నేనో తా అంటంది
అక్కడకి పోతే
ఎగ్బిషన్ పోతే
ఆమె కూడా పోతాదంటనా
ఏమో పోత అన్నది గాని ఆమె పోట్లేదు స్టార్ట్ అయినప్పటి నుండి స్టార్ట్ కాకముందు నింట అంటంది. పోతా పోతా అని ఇప్పడు వరకు పోలేదు
అవ్వి బోతండ మీవోడు
ఆ
మావోడు పోతా అని షట్ వేసుకున్నాడు మీ వోడు పోతండా.
పోతాండు చెప్పులేసుకున్నాడా
ఏమో నాక్ కనపడతలేదు వాడు బయటున్నాడు నేను ఇంట్లున్నా.
వేసుకున్నాడంటా గుండూ గుండిలు పెట్టుకుందువు రా రా
ఆగు చెప్పులేసుకుంటాను హ హ హ
వత్తాండు గుండిలు పెట్టుకోలే ఏం పెట్టుకోలే
నినే మా ఇంతగ నుంచి మీ ఇంటి పంపించిన గుండిలు పెట్ టిచ్చుకో అని
గుండిలు పెట్టుకోవాలిగా మరి
వాడు చెప్తే వింటలేడు వాడు ఇక్కడుంటే డిస్టర్బ్ అయితుందని అక్కడికి పంపించినా.
ఇట్లా పెట్టుకోవాలి గుండిలు నువ్వు షర్ట్ మంచిగుంది నాకియరాదు బూటూ నాకు షర్టు లేదు మీ నాని కొన్నిస్త్ కొన్నిట్లేదు నాక్ షర్టు ఇది ఆ
ఒక సారి ఫోన్ లో చూడు ఏదో మెసేజ్ వచ్చినట్టున్నది.
చూసిన చూసిన ఒక నిమిషం ఆగు
మీ మమ్మీ ఎమ్ చెతాంది
నా ఫోను ఆన్ కాట్లేదుగా
మీ మమ్మీ ఏం చేస్తాంది
మా అమ్మ నీళ్లు బడతంది పోతది ఇగ ఇప్పుడు
ఉ
పోనీ ఇంట్లో కొంచం ప్రశాంతం ఉంటది
వచ్చినంకా గారెలు చేయాలి ఒక్కటి ఉన్నదా రెండున్నదా గారెలా మిషన్. వచ్చినంకా గారెలు చేయాలి వస్తున్నదా మీ గారల మిషన్.
ఉంది ఉంది అడగకపోయినా మరి పిండి నానబెట్టి చేద్దు. వొత్త నేన్ ఆడికి
బియ్యం జరీ పెట్నాం పిల్లు పట్టించుకురమ్మని చెప్పాలి అసలు మర్చిపోతుదేమో మీ మమ్మీ.